ఎబో ఏంటండి ఏమో అంటున్నారు
అదే బాగున్నా బాంటున్నా
బాగున్నా బాగున్నావా నువ్వు
ఆ అంత బాలేదు
అయ్యో ఏమయింది
ఏమో ఒక వారం రోజుల నుండి దేవడ నొప్పి వస్తుంది నాకు
దౌడనొప్పా ఎందుకడి పల్లుు పిప్పి అయినయా
పళ్ళు పిప్పి అంటే
పుచ్చిపోయినాయా అంటున్నా
లేదు ఇది కొత్తగా వస్తుది కదా దౌడలు
ఓ జ్ఞానదంతా అలా
జ్ఞాన దంతాలు కాదవి దౌడ
అదే అండి లాస్ట్ వస్తే అది ఒక ట్వంటీ ఏజ్ ట్వంటీ ఫైవ్ అట్లా దా తినక ఆ టై లోకి వస్తాయి అవి జ్ఞానదంతాలు అంటారు వాటి వల్ల ఏం యూజ్ ఉండదు కాని అవి వస్తే బాగా నొప్పిస్తుంది వాటిని తీపిచ్చు కున్నా కూడా డా తీపించుకోవచ్చు వాటి వల్ల ఏం యూజ్ ఉండదండి
ఏం తీపచ్చుకున్నాడం ఏమో కాని డెలీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నా అయినా తగ్గడం లేదు టీవీలు బంద్ చేసినా కూల్ వాటర్ బంద్ చేసినా అది చిగురు నుండి ఇట్లా బయటికి వచ్చి ఫుల్ నొప్పేస్తుంది
చిన్నప్పడు కూడా అట్లనే వస్తాయి కదా అప్పుడుెందుకు నొప్పియలేదు మరి
చిన్నప్పుడు దౌడలు అంతా ఏం అనిపయరు
ఆ ఎందుకు అప్పుడు లేదుచ్చ చర్మం ఉంటుందా
హా
అప్పుడు లేత చర్మం ఉంటది అనియా
ఆ అవును మీకెప్పుడు కాలేదు ఇలా
నాకు జ్ఞానదంతో వచ్చినప్పుడు సేమ్ ఇలాగే అనిపించింది అయితే డాక్టర్ గారికి చూపించాను ఆ చిగురు పగిలి మరీ వస్తు ది నొప్పేస్తుంది అంటే దాని దాని వల్ల ఏమి యూజ్ ఉండదమ్మా అది జ్ఞానదంతాలు అంటారు పీకించుకోండి అంటే నన్ను పీకించు కున్నాను ఇప్పుడు ఓకే అండి నాకు
పీక్కించుకున్నారా మీరు
అవును అవి పీకించుకోవాలి అది అటివల్ల యూజ్ ఉండదున్నట్టు అది ఇంక నొప్పి లేస్తాయి
అవునా
ఉమ్
చూడాల మనేగా ఏ ఇప్పుడే ఇంజెక్షన్ వేయిించుకున్నా తగ్గు తదుడుదు
ఐస్ క్రీమ్ తినేవాాలా ముందు మీరు
పనిచేసిన నేను అన్నీ
ఆహా నొప్పిరు ఆక ముందు ఐస్ క్రీము కూల్ పుల్వి ఇట్లా వేడి భాగా వేడి లలేకపోతే భాగా చలని
నేనంతా రేర్ ఎక్కువ కూడా తినను ఐస్ క్రీమ్స్ ఇట్లా కూల్ డ్రింక్స్ ఎప్పుడో ఒకసారి అంటే వీకెండ్స్లో సండేస్ అప్పుడు అట్లా తాగుతాను కానీ డైలీ అట్లా ఏం తాగను అయినా కూడా అట్లా అయింది అ
అవునా ఇప్పుడు మరి ఓకేనా మీరు ఇంజక్షన్ వేసుకున్నారేమో
ఆ కొంచం ఓకే
అవునా ఏం తినమన్నారు మరి డాక్టర్
ఇదేంటి కూల్ ఐటమ్స్ కూ వేమి తినకు అని చెప్పిండు
అవునా టాబ్లెట్స్ ఎన్ని రోజులవీ ఇచ్చారు తగ్గుతది అని చెప్పారా మీరు డైలీ టాబ్లెట్స్ మింగుతున్నరన్ న్నారు ఇంతకు ముందు మరి ఎందుకు తగ్గడం లేదు
ఏమో టాబ్లెట్స్ వేసుకున్నంత సేపే మంచిగ ఉంటంది మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ నొప్పి అట్ల ఎన్ని రోజులను టాబ్లెట్లు ఎయ్యాలి టాబ్లెట్లు వేసి వేసి ముఖం ఇంత వాచిపోయింది
అవునండి ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ముఖం మొత్తం ఉబ్బుతది మళ్ళ కొంచెం గ్లో కూడా వస్తుది కాని ఫేస్ అంతా ఇంట్లా అయితది అది టాబ్లెట్ వాళ్లనే అండి డైలీ
ఆ అవును అట్లా వేసుకునుడు కూడా మంచిది కాదు ఊకే టాబ్లెట్స్ వేసుకోవడం
అవును మరి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయారా
ఆ ఇది ఒకసారి చూసి తగ్గకపోతే అప్పుడు పోతం ఇగ
అవునా నాకు నిన్నా వామ్టింగ్స్ అయినయండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్
అయ్యో ఎందుకు
ఎందుకంటే మరి ఏమో నాకు తెలియదు మోన్న ఉగాది పచ్చ, ఆ ఉగాది పండగ వచ్చింది కదా అయితే మేము పూర్ణాలు చేసుకున్నాము ఇంకా పూర్ణాలు స్వీట్ది కదా హాట్ టు కూడా చేసుకుందాం అనీ ఆలు అవి కూడా చేసుకున్నాం అనేట్ ఆలు కర్రీ మధ్యలేసి అట్లా పూరి లెక్క వ పైన లోపల అట్లా వేసి, ఆ ఎస్ ఎస్ ఆలూ పరోట చేసాము కారంమ్ది ఇంగా నేను అది తిన్నాను నేనే ఏమన్నానంటే మా అక్క వాళ్ళతోటి ఇ ఇవన్నీ నాకే అద్ మీరెవరు తినద్దు అంటే మా మమ్మీ అనది రెండూ అయితే రెండు మంచిది కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఆ వాళ్ళు ఇయ్యరు నాకు నేనే మొత్తం తింటా అది ఇది అన్ న్నాను ఇంకా అది ఒకటి తినే వరకే ఫుల్ అయిపోయింది అయినా గూడా నాకేందుకో ఒక వన్ అవర్ తర్వాత నుండి కలుపు మొత్తం ఎట్లనో ఘోరం ఎట్లనో అవ్వి ఇక మొత్తం వాంతింగ్ చేసుకున్నా నెక్స్ట్ వాంతింగ్ చేసుకుని వస్నాంక వాటి ముఖం ఆలు పరోటవి అసలు వాటిని చూడాలన్నా కూడా నాకు ఎట్లనో అనిపిచేది
అప్పుడప్పుడు అలానే అయితదండి అట్లా కూడా అనుకోవా దు మనమే తింటాం అని చెప్పేశి
నేను ఇంటు చిన్నదానన్నమాట అదే నా కే కావాలని అక్ ట్లా అనుకున్నాను ఇగా అది ఒక్కల్ తినేవరకె మొత్తం ఏం తిన్ లేదు ఒక్కటి తింటేనే అ గట్లాయింది దాని ముఖం జూడ్ లేదు ఇగా మమ్ మామ్మి వాళ్ళు తినేటప్పుడు కూడా ఎంన్ తింతా టా అన్నవ్ కద అ ఇట్లా అయింది అని అన్నరింకా
అట్లైతే ఇగ మళ్ళీ వా టిన్ తినబుద్ది కాదు
వాటి మీద ఇప్పుడు విరక్తి కలుతుంది అది ఇంకేప్పుడు తినాలనిపించడం లేదు కనీసం
హుం
ఐతే అది అలా ఉండేసరికి మళ్ళీ నిన్న కూడా ఇగా ఏది తిన్నా కూడా మళ్ళీ వాటర్ తాగుతే వాటర్ వామ్ తింగ్ జేస్కోవడము ఆర్ఎస్స్ జ్యూస్ తాగుతే అది నిన్న ఇ కా వాటర్ మిలన్‌ తిన్నాను అది గూడా కొచెం మా అక్క వాళ్ళ కావద్దని పీడ్ స్పీడ్ తిన్నాదు అది కూడా వామ్ తింగ్ చేస్కున్నాను
తారాటం మీకు
మీరేదో పోటీ పడుతూ తింటానన్నమాట
అదే తగ్గిచుకోవాలి మరి
మరి మా అక్క వాళ్ నాక్ కియకుండా తినేస్తే
ఒక రోక్‌ తింటే ఏమౌతుంది ఒక రోజు మీరు తింటారు ఒక రోజు వాళ్ళు తింటారు అంతే కదా
నేను పుట్టక ముందు వాళ్ళే కద తిన్నరు అందుకే నేను ఇప్పుడు ఎక్స్ట్రా తిం
ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక మీరే గదా తింటారు మరి వాళ్ళు కూడా అలానే అనుకుంటారా ఏంటి
వాళ్ళు వాళ్ళత్తారింట్లో తింటారు కదా నేనన్ని దీంటంటే వాళ్ళు నేను పుట్టక ముందు తిన్నారు కదా అట్లాన్ జెప్పి
అదే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోని వెళ్ళిపోతే అప్పుడు మీరొక్కరే ఉంటే మీరే కదాప్పుడు తినేది పుట్టక ముందు తినేది అంతా ఇప్ ఇప్పుడదింటరు ఇంకేమి
అదిగూడ కరెక్ట్ గది నా పెళ్ళి కూడా ఎప్పుడొ ఒకసారి అయిపోతది కదా
చెల్లుఐ
ఎట్లైతదండి వాళ్ళ అత్తగారు ఇంట్లో కూడా తింటారు కదా ననీ
మీరు వెళ్ళినక మీరు కూడా తింటారు కదా అత్తగారింటికి పోయినాంక
క వాళ్ళకే ఎక్స్ట్రా అయితది వాళ్ళ ఫస్ట్ బుట్టిరు కావట్టి ఆ మీర్ అక్కానా ఏంటి మీ ఇంట్లో?
అవును
అందుకే మీరు అక్కవైపు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను మా ఇంట్లో చిన్న గారాల పట్ తినండి
అవునా అందుకే అలా ఉన్నారు మారి
ఆ ఇంకా ఏది ఎగబడి ఎగబడి తినదు అని అర్థంయంది.
ఉహ్ ఇప్పటికనా అర్థమయింది సంతోషం
కానీ నేను ఇక అలాగే చేస్తాను ఈరోజు బి దీర్యని వండుకున్నాము ఇంకా నాకు నిందనే కొంచం తగ్గినట్టుంది. అయిన నైట్ నేను ఆ కర్రీ తిన్నాను పెరుగుతో తింటే కడుపు మంట అట్లా సల్లగా అయ్ తుండే, కానీ నేను కర్రీ తినేట ఒక బుక్క పెడ్ తన్ మళ్ళా మంట వచ్చినట్టు అయింది. అందుకనే నిన్న పెరుగు తినన్నాను, అలాంటిది మళ్ళీ ఈ రోజు బిర్యానీ చేస్తే బిర్యానీ కూడా ఫాస్ట్ తిందాం అనుకున్నాను నాకు కూడా మీలాగనే దవ్వడ నొప్పి ఉండే ఇంకా
మీకు లేదన్నారు పీకిచుకున్న అన్నారు. మొన్న మీకెట్లా దౌడ నోప్
వేరే దౌడ ఉన్ రెండ్ ఒకటి దాని వల్ల ఈ నమ్మలడానికి వస్తలేద్ ఏం లేదు డైరెక్ట్ మింగుతాంటే
అట్లా కడుపు నొప్పులు వేసినప్పుడు బిర్యానీలు మసాలాలు అవి తినొద్దు ఓన్లీ ఉమ్ సమ్మర్ లో ఇంకా అవి మంచిది కథ్ ఇంకా ఎఫెక్ట్ పడుతుది సో జస్ట్ కోడ్ తోటి ఇగ మనం చారు ఇడే తినాలి ఎక్కువ మసాలాలు కారంము ఇవి తినద్దు మజ్జిగ తోటె తినాలి.
లాస్ట్ కి బిర్యానీలో కూడా మజ్జిగ వేసుకుంటే అప్పుడు సెట్ అయింది గాని, ఆ నార్మల్ బిర్యానీ తిన్నా ఆఫ్టర్నూన్ మండిందండి అందుకే ఇంకా పెరుగుతోటి తిన్నాను.
ఉమ్ ఇలాంటి టైమ్ లో అలా తినద్దు బిర్యానీలు అవి ఇవి కడుపు నొప్పి లేస్తది.
ఈ తినడం స్టార్ట్ చేస్తే అది మళ్ళీ ఎక్కువ అవుతుంది.
అవును మరి అలానే కథ దానికి కొన్ని రో రెండు మూడు రోజులు రెస్ట్ ఇవ్వాలి, అంటే అప్పుడు సెట్ అయితది కొంచెం
మీరు కూడా మీ పన్నుకు రెస్ట్ ఇవ్వండి మరి మళ్ళీ ఐస్ క్రీమ్ అని వాట్
నెన్ అవే ఏం తాగట్లేదు కదా అక్క టీనే బంద్ చేస్ ఆడ్ ఆది ఏంది కుండలో నీళ్ళ వి చల్లగా ఉంటాయని దాంట్లో, మా మమ్మీ కుండ కొన్ని తెచ్చింది. ఫ్రిడ్జ్ లో వాటర్ మంచివి కాదని కుండలువి కూడా ఇక వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం చల్లగా అయితే ఆ నీళ్ళలు కూడా తాగద్ద అన్నారు డాక్టర్స్. సో ఇక బిధాల నీళ్లు తగుతున్నా నేను
బిందెలో కూడా తాగద్దండి బిందెలో తాగద్దు బిందెలో నీళ్ళ కాదు బిందెలో నీళ్లు వేడి చేసి తాగాలి
వేడి చేస్తే వామిటింగ్ వస్తంది నాకు అందుకే బిందల నీలు తాగుతున్నా.
వేడి అంటే దగ్ దగదాగ పొగలు వెళ్ళే వాటర్ కాదండి మమ్మీ అమ్మి.
గోరు వెచ్చని నీరు. అదే కానీ.
ఆహ్. అవి కొంచెం చల్లార్చి.
ఆహ్ అలానే తాగుతా.
అయితే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర ఇంజక్షన్ వేసుకోలేదు టాబ్లెట్స్ ఇవ్వండి. డాక్టర్ కడుపులోన వస్తుందని చెప్పాను. ఆయన ఇంకా మసాలా ఐటమ్స్ తినొద్దని చెప్పాను కదమ్మా. ఎందుకు తింటున్నావు అని అన్నారు ఇంకా.
మరి ఇంజెక్షన్ ఏపిచ్చుకుంటే అయిపోవు కదా.
ఏపిచ్చుకుందాం అనుకున్నా గాని. ఆహ్ అంతంత మందిలు. ఎపిచ్చుకోవడంమనీ.
ఆలోచించొద్దు.
కొంచెము ఉన్న
కొంచెం ఉన్నప్పుడు ఏపిచ్చుకుంటానే తర్వాత ఎక్కువ కాకుండా అయితు అది సెట్ అయిపోతు మనాలో ఎక్కువ అయినప్పు అయ్యో అబ్బో అన్
నాకు ఏమైనా ఏం కాదు మా ఇంట్లో వాళ్ళకి ఏం కావద్దని వాళ్ళకి ఎప్పిచ్చాం. హమ్ హమ్
నైస్ అండి జోక్.
రియలే అండి. సరే అండి. నాకు టాబ్లెట్ మీంగే టైం అయితుంది.
ఓకే తిన్నాగా వేసుకోండి. మరి అలానే వేసుకోకండి.
ఓకే అండి మీరు. బిర్యానీ చేసుకున్నారా ఈరోజు.
లేదు మేము చికెన్ చేసుకున్నాం.
ఒకే అండి మీరూ కూడా చిక్ తిన్న తర్వాత వేసుకోండి.
ఓకే అండి బాయ్.